హలో బాగున్నానే నువ్వు బాగున్నావా
ఉమ్ బాగున్నా అన్ని ఎంచేత్తన్నవ్
ఏమున్నది ఏం లేదే కాళీ గానే ఉన్నా
ఎలా ఉన్నావ్
తిన్ననే నువు తిన్నావా
అవ్ ఏం కూర
ఆలుగడ్డ పచ్చిపులుసు
తిన్న నేను కూడా ఇప్పుడే పోద్ధున్నుంచి
ఏం కూర
బీరకాయ వండిన
బీరకాయ
ఉమ్
మీ బాబాయ్య మీబాబ మీ బాబాయ్య వొళ్లు బోరేసిండంట చూసిండ్ర మీరు
తెలుసుగా
మీ అమ్మ వాళ్ళ కి గిట్ట తెలుసా మొన్న వేసీండ్రంట ముడురోజులకింద
తెలుసు
మీ అమ్మ వాళ్ళు కు తెలుసా
తెలుసు మా మమ్మీ డాడీ కి వాళ్ళుకు తెలుసు
చూసుచ్చరా మరి ఎక్కడే శిరు అనే
మేమో చూసి నామ్ నువు చూసినావ
ఊర్ళ పోవాల అనుకుంటానా కాసేపు అయినక పోయొస్తా వాస్తూనే పని అయిపోతది చూసి వస్తె ఓ పని అయిపోతది
ఉమ్ అసలు నువ్వు లేవు ఏ మనం ఆ రోజు మనం లేము కానీ ఆ రోజు మనం ఉంటే గెట్ రాత్ మనకు కూడా చేప్పిచేటోడు మా డాడీ మంచిగా
సరే ఇప్పుడు పిలిపి అనురాదు మరి
ఎమ్ అదా ఇపుడా నీకు గుర్తుచ్చినప్పు
సరే ఎట్ల ఇద్దరుకి ఈయాలి కదా ఇద్దరు పంచియాల కదా
ఇప్పుడుద్దరు అనుకోవద్దా నువుక్కని మనగా లేకపోతే మమ్మ మీ అన్న ఫోన్ చేయిపోయినాడు ఫోన్ చేసి మరి మనది మనకు చెపి అన్న అడుగుదాం అన్న మామయన్న అడగకపోయినవు
అడగ కాదా ఎట్లైనా అనే మీ బాబాయ్ మీ మీ డాడి మీ నాన్నతోని గిట్ల మాట్లాడతలేరా మాట్లాడుకుంటాలేరా మాట్లాడుకుంటలేరట కదా పది రోళు అయితోందట
అవునా ఎవరన్నరూ నీతోనీ
నాతోనీ ఈయాల మా బామ్మర్దిదాన్నాడు
స సంపత్ ఆ ఎవరన్నారు అవునా ఏమ్మో మరి నా
మాట వింటే నే కదా మీ నాన్నకి ఇవాళ గ్లూకోస్ బాటిల్ పెడుతంటనే కదా
ఆ
అయితే మరి ఆయనకు ఎవరు చెప్పిల్లో మీ బాబాయికి
ఏమని చెప్తాండు
ఆయన నా అడిగిందట సంపదను అడిగిందట మా అన్నకు ఏమైందా మళ్ళ ఏమైంది ఆ గ్లూకోజ్ బాటిల్ పెట్టిల్లు అంటా అని అంటాడు అంటే నువ్వే మాట్లాడపోయినాం అని అ మాట్లాడుకుంటే మేము అని చెప్పి పది రోజు అతుంది అన్నాడట ఆయన నాకు మా బామ్మారితో నాకు ఫోన్ చేసిడు ఫోన్ చేసి ఏమయింది మళ్ళా మీ మామకి అని అంటే ఏం లేదు ఎండ దెబ్బ తాకింది బిపి డౌన్ అయితే బాటిల్ పెట్టిల్లు అంతే అని నేను అన్న
ఆహా అయితే ఇయాలా మా బాపమ్మ ఫోన్ చేసింది నాకు ఏం చేతనవు అని
ఉమ్ ఆ చెప్పు
మా బాపమ్మ ఫోన్ చేసింది నేను చెత అంటే ఏం లేదు బాప అమ్మా నేనే వద్దాం అనుకుంటన్నా నాకు చూడబుద్ధి అవుతుందని నిన్న అటుకెళ్ళి వచ్చినా నేను అటుకెళ్ళొస్తా డాడి ఆగమాగం చేసిండు డాడితోనే ఉన్నా వొత్తానికి కుదరలేదు కావాలంటే ఆయనను అడుగు మీ మనుమని అడుగు చెప్తాడు నిన్న అడిగింనో అడగలేదో ఇన్న అడుగుతునే మేంటి ఇవో మీ ఇంటికాడ పిలగలను పట్టుకొని మేమ్మకిచ్చ నువ్ పోయి చూసిరా ఒకరిని తీసుకోబో ఒక ను పోయి ఇద్దర అయితే నేను ఆడ ఉండనియను అని అన్నారు అంటే నేను ఆడికొచ్చేసరికి అమ్మ చెల్లలు తీసుకొని దావకనా పోయిందట అమ్మకుడు అక్కడికి ఆ అయ్యా నేనుడి భూటానికి పోయేసరికి డా ఆగమామ అని వచ్చుం అంతలానే ఇం బా బాటిలు పెడతా అంటే పెట్టుకని అన్నట ఎవ వర ప్పించిడు తాగిందు ఏ అయ్య వండుకున్నాడు ఈ డాడ్తోనే ఉన్నా పరుగణ కలిపితదిడు అందుక కొతనుగు వెళ రాత్రి తొమ్మిదింటికి వచ్చినా నేను ఇక్కడికి మళ్ళా అని చెప్పినా చెప్తే వంకాయలు ఉన్నాయి తీసుకుపోతాడేమో అని వంకాయలు ఉన్నాయి తీసుకుపోతున్నా అని ఫోన్ చేసి నే నేను మరికు కావాలిన్నాని ఫోన్ చేసినా అని అని
ఉకాలి మనం దినంగా మరి
ఎందుకు జనా
నువ్వే చెతం ఉండగా నువ్వ
తెచ్చినాక ఎందుకున్నాం గానీ అయితే నాకేం వదిలే గాని దానికి పూలలుు ఉన్నారు కదాచ్చ వాళ్ళకు కుండడు కుండడుండడు అవుతాందని నేను అన్నా అంత పోయొదు కాని అంత సూడబుద్ధి అయితలేదు నీకు నన్ను ఆ నేను చేసిన నాకు కూడాడు నువ్వు ఈతలేవు అంటే నువ్వు తీర్థయాత్రలో పోయినావ అకున్నా అక్క వాళ్ళునా పోయరు కదా వాళ్ళతో పోయినావు అనుకున్నా లేకపోతే నేను ఫోన్ చేద్దన్నాం న
మరి నువ్వు అయిపోతా చ్చిగా మరి
ఆ అ అసనేేను ఏన్ జతులనా నవమత్నిగుంటా మ పిల్లలతో తీర్థా తీరుతలుగా చేతలుగా అంటే ఇప్పుడు నీ తీర్తాం చేసినా తీ తెలుదుని చేసినాని ఇప్పుడు నువ్వు చేసినావని ఏం చేసిందాని అంటాను సరే ఎన్నిోుల తవాత గుర్తుచ్చు కదా సరే మా ఇంటి పొత్త తనకు రారదు ఫోన్ చేస్తానుకోసేపు తీియాలి మనం ఏ నుంచి నన్నే అంటాను అ ను్వు
ారు పిలల్వరు పైనది ఇతవ దిరుతారు ఒకదానిన రింగ రంగ చేసుకొని వస్తే ఇక్కడ చేసుకని వచ్చి కాషా ఊకుంటేం ఆయనందానిపై
వెళ్తులేను ఏ పని పోతులేను ఎటు పోకుంటుంటేనే క మందులు వాడుకుంటుంటానా ఎండక అస్సలకి బయటకి వెళ్తలేనే చెట్ల కిందనే కూర్చుంటాను
ఆడట్లకి ఎ వాల చెట్ల ఉన్నాయి కాగానీ మరి అదే పద్దిగాని ఎనిమిది వల తొమ్మిది ఇంటికి ఫైనాంత దీన్ని అక్కడ ఇంత దని సపరేట్ ఇడికిొస్త మళ్ళ మధ్యాహ్నం ఇక్కడ విని మళ్ళా సాయంత్రం పోపోయిందా ఆ అవును రాదుగానే నువ్్వ పోవాలన్నా
అట్లాగా అదు ఎండ కుడతాం కదా అసలు రాగుతాంంట బంద ఇక తొమ్ముందు కంటడి పిల్లలు లేరు ఇక ఇద్దరు పిల్లమరు ఉన్నప్పుడుే పోతురువా ాల అదేగాని ఇంక ఇప్పుడు రావచ్చు కాదంటే ఇ ఏంట దేవ కొడతాను అంట అది మరి ఇప్పుడు సల్ల వాద అ తార అ అే డాడీ మంచి లేడ అంటాను కదా బాపకి అడిగియి ఆ కూరగాయలిచ్చి బాప ష్ట టినిస్తా అంట దా కడి పోయి త రాగాంటే ఆ ఏ బట్టలు న బట్టలు విడిాల చూడ అాలే రాత్రి ూరు ఉంటే అది స్పెండ్ తింటాను అంట పో సరి మళ్ళీ అల్ అవుతుంది మళ్ళీ అక్కడ కా చె పంద ఫ పెెట్ రాాల మళ్ళ ఆడుకతి అవుంటా
ఆ తెలుగులో ఉంటాయి మీ కొండల కట్లుంటాయి తెలుగులో
అంతే అంతే మీకు ఇ తెలిదుదు కాదు మ ఇప్పుడు ఇసేపు అయితే మా పిన్ని మా బాబాయ్
పోత్త ముడు
బండిమీద కొ వైరు సుట్ట సట్ పోనే ముగ్గురుకు చబూతారు
ఎటు పోతారు ఎటు సైడ్ పోతారు
ఇ వే అవలాసు బయకిేళ్ళ వెయ్యి ఇంటికి పోతారు నేను తీసుకొని ఇంకేదో పెద్ద రాడు
అదే బోర్లా వేరేటోళ్ళ మోటర్ దించరాట పోతుంది పోయేదో అని చెక్ చేసిరట పోతుంది కావచ్చు ఆ వయిరుకి ఇట్లా తీసుకొ ఇచ్చ ఇ ఏ ఉందో వాళ్ళకి ఇానికి వే కొత్త మోటర్ తెచ్చేసుకుంటడం అల్ల
హాచ్చు మరి ఏ పాఠవాట జా మ పో
ఫుల్ గా ఆగిపో మీ దానికంటే మంచిగానే పొత్తాంది మీ బోర్ కంటే మీ మీదే మీదే మీదే వేస్ట్ దానికంటంటి అసలు మీ దాంట్లో అసలు మ ఎందుకు దించిండ్రో ఏంకాత నాకు ఎప్పటికైకూడా అర్థం కాదు మీరు ఇంకొక ప్యాంట్ దూసి చేసుకుంటే తిడి మందం అన్న వాడతాయళ్లా
ఎవరి ఇతారు మా ్యాడ్కి సెంట్రింగ్ సుతార తాళ్లంటే
అంటే నేను అనేది వ్యవసాయం వల్ల పెద్ద రిస్క్ ఏమి ఉండదు అది రు అంటే వాటిని మంచి పొలం లెక్క ఇ మల్ల లెక్క చేయిించ ఒక నాటేషం నాలుగైదు రోజులు తిప్పాలుంటది నాటేసం అంటే కం రోజు పొద్దు ళ ఒకసారి పోయి నీళ్ు చూసుకొచ్చుంటే కం మీ డాడీకి ఎట్లాగా వర్షకాలంె పక్కు పని ఉండది
అ
గెండాకాలంంలోనే ఎక్కువ ఉంటది సెంట్రిల్ పని వరజ కాలం వెళినా ఉంటది లక్షల ఎందుకు అయితాయి బోరు వాడత ముప్పై వేలు అయితాయి ఇక అంతే మంచి పా్యాంట్ చూసిేస్తే మంచిగా లుగా పడితే తిండి బందామన్నా పడుత
మీకు ముప్పైవేలు అయినట్టు ఉందిగా ఉత్తి ముప్పైవేలు అని
ముప్పై నలభై అయినవి రెండు కాబట్టి అట్ల అయినాయి ఒకదానికి తక్కువనే అవుతాయి కదా అంటే నేను బోరు పడితే ముప్పై వేలు అవుతాయి అంటానా బోరు వాడకపోతే తక్కువ అైతాయి
అ
మనం ఆ సూయిచేసుకోవడం బెటరు మీవోల్లు గుడ్డెసీల వాడ అయితే ఆ ఇష్టంన అక్కడ ఈ పూరు స్విమింగ్ చేసుకుంటే మంచిగా కొంచెం కొంతన్న అవగాహన ఉంటది పడుతుదా నమకు
ఇంత ముందుకు మీరు రెండు బోర్న్లు చూచొని చేస కొంత గొప్పన వాడ కొంత గొప్పన్నా
రెండేసి నా కాడ ఒక దాంట్లో గిన్నెని నీళ్లు ఎల్లినాయ్
నను ఏం పాటిని ఎంత కోల్పో మా కొండసార వామతు
తడుతుది అలా మోటర్ చిన్న మోటర్ వేసుకుంటే తడుతుది ఆ అక మేమే అది సరుపు పెద్ద మోటార్ వేసుకుంటే పోయేదాని సప్పుడుచేయక ఉన్నాం
ఇంకోటి ఇంకోటి ఇ
ఇంకోదంట్లే ఎల్లే
ఆ అది కరెక్టే గాని మరి ఇంత మంది
అయినా మీరు మీరు ఏదైనా అడ్డంగా మాట్లాడతారు మీకు చెప్పుడు దండగా గ
అట్టానిగాద్ నిక్ ముచ్చట చెప్పుతా ఇంటవా ఆల్రెడి ఆ పాయింట్ నా ముందు చూపించిన పాయింట్
చూపించిన ప్యాంటుకును ఇద మళ్ళ అక్కడనే కాదు కొంచెం ఏంటన్నా కొంచెం డిస్టెన్స్ కొద్ది అటు ఇటు జరుగుతా ఉంటది కాబట్టి, మళ్ళో ఒకసారి ఏమున్నది ఓ కోబ్బరికాయ కొట్టి చూయిుకుంటే ఐపో చూయించుకుంటే అయిపోద్ధి కదా
ఊ
ఇప్పుడు రెండు ఎకరాలు కాలిగా ఉంటాంది బోరయితే మంచిగా సెట్ అయితది
ఇయాల పైసైల్ తోనే అవసరం పైసలు ఉంటే ఏదైనా నడుత్తాది మీకంటే ఫైసలున్నాయ్ మాకుండద్ద
మొత్తం మీరు ఆడక్కత్తింటనట్టుంది
అంతే మరి ఏం చెత్తం మా డాడీకి ముగ్గురం ఆడపిల్లలం చే చేేట్ల మూడు పంలు చేర్చుకుంటా ఉంటారు ఇగ పోరాడతాండు ఒంటి నిండా రోగాలతోని అన్ని ఆరోగ్యాలు మంచిగా ఉండే కొడుకులు ఉన్నది ఎట్లుంటది. ఎకరాలు ఉన్న ఎట్లుం ఏబాదాలేకుంటే ఆడపిల్లలు ఏ సరే బాయ్